హలో ఆంటీ ఎంలేద్ ఖాళీగ కూర్చున నువ్వేం చేస్తున్నా్వు
నేను కూడా ఏం లేదురా కాలీ ఇవాళ ఉగాది కాద ఉగాది పచ్చడ జేషీల్ల
మీర్ జేసుకున్నారా
ఆ మేమ్ గూడా జేస్కున్నాం రా ఏమన్ టెంపుల్ కేళ్తున్నారు ఇవాళ
లేద్ అంటే ఇగ కొంచం హెల్త్ బాలేద్ అందుకే పోవట్లే
మ్ హు సన్నోస్తాన్నాడ
వస్తాడ్ కావచ్చు ఎ టైమైతదో మరోస్తడో రాడో తేల్వదిగా
అవునా మాట్లాడిండ మరి
ఆ పొద్దున మాట్లాడి వస్తున్నా అన్నాడు లెస్నాప్పుడ్ గూడా ఇంకా ఇంట్లనే ఉం నా అన్నడు మరి రెడైతున్నా అన్నాడ్ అప్పుడు
మ్ హు ఇంకా తిన్నారారా ఏంటి స్పెషల్స్ ఈ రోజు
ఏముంది చికెన్ మటన్ ఉగాది పచ్చడి అంతే ఇగ
భక్ష్యాల్ జేస్తార్ గదా ఈరోజు
లేద అంటే అంటే చేస్తద్ కాకపోతే ఈవినింగ్ వరకు చేస్తది కావోచ్చు అమ్మ
అవునా మేం గూడా పప్ ప్పు ఇట్లా నానబెట్టి పెట్టినాము చెయ్యాలి నీక్ రెసిపీ ఎట్లా చేస్ స్తారో దేల్సారా
తెల్స్ అంటీ
చెప్తావా ఒకసారి
ఏ నీక్ రాదా
వచ్చుగాని కొంచం జెప్
కొంచం డిఫరెంట్ నేన్ ఇప్పటివరక్ చేయలే చేస్ చెయోద మైదా తొటైన జేయచు గోదంపిండి తొటైన జేయచు రొండిట్లో ఎద్ జేస్నా బానేఉం అమ్మైతే గోదాంపిండి తోట్ జేదాం అనుకుంది
ఇంట్లో గోధం పిండి తెద్దాం అనుకున్నాం మర్ అన్న నేను బైటికెళ్ళొచ్చినాం గాని మర్చిపోయినాము మైదా పిండి ఉన్నది మైదాతోన్ జేస్తా అంటే అమ్మ వాళ్ళు ఏం వద్దు అట్లా జేయరాదు మై మైదతోన్ జేత్తర ఎవరైనా అంటాళ్ళు
చేస్తారు బానే ఉంటది మైదాతో గూడా
కదా చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లలో గూడా అందరు మాక్సిమం మై దతొనే జేస్తాన్లు ఎందుకంటే స్ప్రెడింగ్ కి బాగుంటదనిట్లా
ఆ అవును మైదతొటే చేసుర్రు మైదక్ గీ బెట్టి చేస్తున్నా
సాయంత్రం జేయాలి మీ వదిన ఉగాది పచ్చడి దీస్కొనోచ్చింది పొద్దున మాకు కొంచం కారం ఎక్కువై ది
అయ్యో మేము గూడా వెయ్యాలి అంటే తమ్మున్ని శనగ పప్పు దేమ్మంటే వాడ్ శనగ పిండి తేచ్చిండు
ఒ శనుగవ్ పంజెండ్ర ఆ బెల్లం పానకం బట్టి ఆ శనిగ పిండి పోసి దగ్గర జేస్తే ఎట్ల ఎట్లా ట్లాగ్ ముద్దలగైతది గదా
అ అట్లా టేస్ట్ ఉండదాంటీ ఇట్లనే బాగుంటద్
అవునా
కొంచం ఇట్లా ఉడకబెట్టి అట్లా చేస్తాం కాబట్టి బాఉం టది అది పిండిగదా
మ్ హు ట్రై జేయాల్రా ఇవళ జెయ్యాలి అమ్మా ఇప్పుడే చిక్ కెన్ వండుతంది చికెన్ బగారా జేస్తారు
అవును మాది చికెన్డుకింది మటన్ ఉండ. లేద్ ఇంకా అమ్మ అన్న తింటుంది తిన్నంక వొండుతది కావచ్చు
ఇక నువ్వు తిన్లేదా రా.
తినలేదు ఇంకా తినాలి.
నేను బయటా హోటల్ల ఇడ్లీ తినిషి వొచ్చిన్ రా.
అవును నేనైనా తిందాం అనుకున్నా కాని ఇగ. తింట కాసేపు అయినంక.
అవునా సన్ను వొస్తే బాగుండు గదా. ఒక్కడే పండగ పూట ఎట్లున్నడొ రుమ్లా.
ఏం ఉంటంది ఇగ అన్ అది తరువాతలే వాళ్ళు కొలీగ్స్ వాళ్ళో విల్లో వొస్తారు ఎవరు అన్న ఒకరు.
అవునా వొస్తారా రూమ్ కి వాళ్ళ ఫ్రెండ్స్.
ఆహ్ వస్తారు వంట చెసుకుంటారు తింటరు పోతారు.
మీ వొదిన ఎప్పుడైనా టెంపుల్ ప్లాన్ చెత్తది గద ఇవాళ ఎందుకు ప్లాన్ చేయాలే.
తెలీదు అంటే అంటే మే బి ఉగాది గదా. అంటే బర్త్డేస్ కి అట్లా పోతది గాని ఫెస్టివల్స్కంతా ఏం పోదు.
ఉహూ.
ఎవరైన బడ్డేస్ అనివర్సరీస్ ఉంటే అట్ల.
పొద్దున మీ అన్న కూతురు వొచ్చింది. వచ్చి మా డాడీతోని ఈ రోజు రీల్ చేపియక్. పోతే అసలు నేను ఊరుకోనే ఊరుకోను చూడక్క అంటంది. రీల్స్ చేయమంటే అసలే చేస్.
టెన్ మంత్సే ఆవచ్చు.
ఆహ్ హ హ హ అంటాంది వచ్చి మా డాడ్. డాడి ఎంత రీల్ చేయమన్నా చేయట్లే అత్. అక్క ఈసారి ఈ రోజు నేను చేపియకపోతే అసలు నా పేరు. అని ఇట్లా ఏమంటారు చేస్తాంది.
అవునా ఆమె అట్లనే చేస్తది గాని. ఆహా. ఏం చేస్తుండ్రు పిల్లల్ గినా.
పిల్లలార. పిల్లలు చెల్లె వాళ్ళ పిల్లలు చెల్లె వీళ్ళందరూ ఉన్నరు కాబట్టి. పొద్దున్నే మా బామ్మారిది వొచ్చిండు గదా పోయిండు వాడు వాన్నీ డ్రాప్ చేసి వచ్చినము.
ఎందుకు మరి ఈ రోజ్ ఫెస్టివల్ రోజు వెళ్ళింరు.
ఇంక వాడికి అక్కడ షాప్ ఉందంటే మెడికల్ షాప్ కదా ఇప్పటికే వాడు ఉండబట్టి వన్ వీక్. ఇంకా అయితుంది.
అవునా ఇగ అంతేలే వర్క్ ఉంటే అట్లనే ఉంటది. అయిన పండుగ రోజు ఓపెన్ చేష్. చేసుకుంటడా.
చేసుకుంట్ర ఇగ పేషంట్స్ కు ఏమున్నది రా పండుగున్న రోగాలల్లో.
అంతేలే అంతే ఉంటదిలే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వొస్తదో ఎవరికి చెప్పలేం గదా మనం.
ఉమ్ అవునుగదా ఉమ్.
ఇంకా అంటే అమ్మ గిట్ల ఏం చేస్తుంది.
అమ్మ అమ్మ కర్రీ వొండుతుంది చికెన్ వొండుతుంది. రైస్ వొండుతది ఏమో. ఈ కొంచెం నేను ఆ ఇడ్లీ తినొచ్చు ఉగాది పచ్చడి తిన్నా. ఉన్నా అన్నయ్ అన్న గూడ్ అన్నయ్య అన్న గూడ తిన్నడు అన్న ఇవాళ ఆఫీస్ లేదు గదా ఇవాళ హాలిడే వాళ్ళ ఆఫీస్ నుంచి అన్నడు వాళ్ళ బి ఎం అన్నడు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పూజ చేసుకుందాం ఆఫీస్ లో రండి అని అన్నడు వాళ్ల సార్ మెసేజ్ జెశిండు గ్రూప్. ఉమ్ మీరు ఎంత మంది ఎల్లిండ్రు.
అన్న వెళ్తా అన్నాడ ఉంట్రాన్నాడా.
ఆహ్ వెళ్లలేద్ర ఇగ. ఏం పూజలు ఉంటాయి ఇంకెళ్ళలేదు మాకు ఇంట్లోనే సరిపోతుంది.
బర్త్డే సెలబ్రేషన్స్ మంచిగా అయిపోయినాయ
ఏమో నువ్వు చెప్పాలిగా నువ్వు వచ్చినావు గద ఎట్లా అనిపించింది
బావ్వుంది కాకపోతే నేను లాస్ట్ మూమెంట్ల ఒచ్చిన కాబట్టి కొద్దీ సేపే ఉన్న ఒచ్చిన తిన్న ఆ రోజు నైట్ అయింద్ గద అక్కడనే అమ్మమ్మవాల్ ఇంటి దగ్గరనే లేట్ అయింది పార్టీ ఎందుకు మరి కొంచెం లేట్ గా స్టార్ట్ జెశనారు
అసల్ అనుకోకుండా డెకొరేషన్ వాళ్లు చాలా లేట్ జెషిల్ ల లాగ్ అయిపోయింద్ మొత్తం మ్మ్ వాళ్ళు అబ్ ఎంత లేట్ జీషిలంటే ఒక్కొక్కట్ దేవడానికి చాలా అది
లేజీ లేజీ ఉన్నార ఇగ వాళ్ళు
ఉన్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ బేలూన్స్ వాళ్లగొటొచ్చు ఈచ్ ప్యాకెటు టుఫిఫ్టీ పడ్డదంట అవి నార్మల్ వి కావ్ చూశనావ్ గద గోల్డ్ సిల్వర్ అవి ఆ మళ్ళా అన్ని వాళ్ళగోట్టిలు మెల్లగ్ చిన్న చిన్న పోరాగాన్లు ఒచ్చిల్ అసలు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉందో లేదా నాక్ తెల్వద్ గాని అంత చిన్న చిన్న పిల్లలు లేట్ జెయడం మల్ల ఆ
మనూరు వాళ్లే నా వాళ్ళు
వాళ్ళు నాకు దేలషి తండా వాళ్ళు కావచ్చు రా తండా వాలా అవును నా డ్రెస్ ఎట్లుంది జెపలేవు
బావుంది డ్రెస్ అట్లనే ఏసుకోవాలి బర్త్డే పార్టీస్ అయ్యి అందర్ ఆంటీ లాగా ఎందుకు సర్ సారీస్ అవి ఇవి
కాదా ఇగో నీక్ చూపిన్నారా ఒక మీ అన్న వాళ్ళ మరదలు ఉంటది వాళ్ళ మేనత్త అంటుంది నన్ను నువ్ ఎందుకు సారీ కట్టుకోకుండా డ్రెస్ ఏసుకున్నావ్ సారీ కట్టుకుంటే ఏమైంద్ నీకు అంటంది
ఏ ఈ అంటిఎస్ ఎట్లుంటర్
మ్ అళ్ళ కూతురు పట్టు చీర కట్టుకొని ఒచ్చింది హ ఫస్ట్ అన్నకిదం అనుకున్నది ఆమెనే
అవున
ఆమెకేమనిపిచిందో అసలు అమ్మ అందరు చాలా మంది ఫేసేస్ మార్చలె అయినా నువ్వు లాస్ట్ కొచ్చినావు కదా ప్రేయర్ ఇట్లా జరిగినప్పుడ్ రాలేదారా
ఆహ ప్రేయర్ జరిగినప్పుడు రాలేదండి అప్పుడు నేను పడుకున్నా కాసేపు ఇగ
ఆ అవునా ఇంక పాప ఒచ్చేసరికి మమ్మీ వాల్ ఏరి అత్త వాల్ ఏరి అని అంటే ఒచ్చిలక్క అన్నారు
అవునా వచ్చింది ఆమె ఫస్ట్ వచ్చి దిగినారు ఫొటోస్ దిగిందంటే మా అత్తమ్మ వాళ్లత్ తడి
అవునవును మీ అత్తమ్మ గూడా సపరేట్గా దిగింది
అవును బడ్డే మంచిగా జెశనవ్ మంచిగానే ఫొటోస్ కూడా తీస్కునడ్ గ
మ్ తీసుకున్నాం కేక్ చుశానవారా
కేక్ జూల్లే ఆంటీ
ఆ బాగుండే
ఏయ్ ఫోటో షూట్ జేసిరంటగా చిన్నది
అవునవును చేశినం ఫోటోషూట్ కూడా జేశినం
వీడియో ఏం బంపియలేదా మరి ఎడిట్ జేశి
వీడియో ఇన్విటేషన్ కార్డ్ వొచ్చింది గదా ఇన్విటేషన్ జేశి పంపిచ్చిండు ఇంగ మిగతా పిక్స్ అన్నీ అన్న తర్వాత
మర్నువ్ స్టేటస్ గూడా వెట్లే ఇన్విటేషన్ది
నేనా రా ఇంకా బిజీలా అన్న వెట్టుకున్నడు అందరికి
అవునా మగూ గూడా సెండ్ చేయాలే నువు స్టేటస్ గూడా వెట్టలేదు
మ్ హే హే హే చ్ అన్ అన్న నెంబర్ లేదారా నీదాంట్లా
అన్న నెంబరు పాత నెంబరు ఉండే వేరే నెంబరు ఇంకా కొత్త నెంబర్ లేదు అది సేవయ్
ఉమ్
అపేయింద మర్ప్ వర్క్ అంతా
వర్క్ంతా అయిపోయింది రా ఇంకెక్క అన్ని పనులు ఎక్కడియక్కడ గిన్నెలవన్నీ తోమ్ నిన్న మొన్న సాయంత్రమే అన్ని దిశేషిర్రు టెంటు అంతా కానీ ఫుడ్డు చాలా వరకు వేస్ట్ అయిందిరా బాధన్పిచ్చింది
ఎ ఏంగ్ మార్నింగే చుట్టాల్ గినెవ్వరు లేరా
ఉన్నారు వాళ్ళు గూడా తిన్నరు ఆయన గూడా అంతా ప్చ్ నైటూ లేట్ అయ్యేసరికి కొంచెం మ్మ్ ఇగ వాళ్ళు కొంతమంది ఆఫ్టర్నూన్ అనుకొని ఆఫ్టర్నూన్ వచ్చేల్లిళ్లు
అయ్యో